హాలో.
హాలో హాయ్ అండి. హాలోహాలో హాయ్. ! మీరు బాగున్నారా అండి. !?
చాయ్ ఇగా మిగితా ఏమో నువ్వే ఇగ.
మనమూ.
చాయ్ మందముండే పది రూపాల్.
హాయ్ అండి.
హాలో నమస్కారమండి.
ఆ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి. !?
ఆ బాగున్నామండి.
చాలా రోజులైతుంది కనబడట్లేదు ఫోన్ కాల్ జేయట్లేదు.?
అన్ చేయట్లేదు సంభాషణ అయితలేదు. చాలా, చాలా రో, చాలా రోజులైంది. ఎలా ఉన్నరండి? ఆరోగ్యం ఎలా ఉన్నది.?
కొంచెం హెల్త్ బాలేదండి, హాస్పిటల్లా చుట్టూ తిరుగుడైతాంది.
ఆ, అయితే అది అయితే మీకు. ఒ ఈ ఊర్లు వెళ్ళడము తిరుపతి దేవస్థానాలు దేవస్థానాల గురించి ఐడియా ఉన్నదా అండి మీ
ఉన్నది ఉన్నది అండి
ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ ఉమ్ రా రాజన్నా సి
ఉన్నది
అక్కడ ఏ అక్కడ ఏ దేవుడు ఉంటరండి అక్క అక్కడ ఏదే
వేమలవాడల నా
అ ఆ వేములవాడ లేద్
అయితే మేము వేములవాడకు పోవాలం అంటే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని పోషమ్మకు దండం పెట్టుకొని ఇల్లు బయలుదేరుతామండి ఆటోలా ఫస్ట్ ఆటోలా ఎల్లి తర్వాత స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ట్రైన్ ఉంటదండి మాకు ట్రైన్ రూట్ నుండి వెళ్తాము ట్రైన్ తర్వాత త అక్కడ వేరే స్టేషన్ ల దిగుతాము దిగ అటుండే అట్టు బస్సు ఎక్కుతామండి
అంటే ఇప్పుడు ఒకవేళ వెళ్ళాలనుకునే వారు డైరెక్టు ఆహ కొన్ని ప్రై ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడి లేకపోతే డైరెక్ట్ బస్సు రూట్ ఏమన్నా సౌకర్యంగా ఉన్నద అండీ అట్ల వెలేటట్టు
కానీ కాకపోతే డబ్బులు ఎక్కువవుతయండి
ఆహ అంటే వెళ్లేే సౌకర్యం ఉన్నదా రోడ్ ద్వారా వెళ్లే
ఆ రోడ్ ద్వారా వెళ్ళవచ్చు ఆటో ద్వారా వెళ్ళవచ్చు టాటా మ్యాజిక్ లో వెళ్ళవచ్చు కార్ ల కూడా వెళ్ళవచ్చు
రోడ్ ద్వారా వెళ్లేే సౌకర్
రోడ్డు ద్వారా వెళ్ళే వాహనాలకు ఉన్నది ఈ ట్రైన్ రూట్ ల కూడా ఉన్నది ట్రైన్ ద్వారా కూడా
అవునా అండి అయితే ఇంకో విషయం అండి ఇప్పుడు వేములవాడ వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆ రూట్ మార్గము రైలు మార్గం రెండు మార్గాలు ఉన్నాయి కదా ఇది సులభం అనిపిస్తదండి మీకు
అండీ దా మనము టైము తక్కువ కాల వ్యవధి తక్కువ తీసుకోవాలంటే ట్రైను
ఆ
చము టైమ్ ఎక్కువబడతదన్నట్టు సమయం ఎక్కువబడ్ అది బస్ రూట్ లో పోవాలంటే రోడ్ మార్గంలో
ఆ ఆ
ఆ అట్లా ఉంటదండి కాకపోతే పిల్లలకు బస్సు ప్రయాణము ఎక్కువ వడదండి కక్కుకుంటరు నా
ఆహా అంటే ఆరోగ్యానికి బాగుండదనా
బాగుండదని మేము ఎక్కువ ట్రైన్ కెళ్తాము
హా మీరెక్కువ మీ మీరే
ఆ ట్రైన్ రూట్ లో వెళ్తాము అట్ల ట్రైన్కి వెళ్తాము పిల్లల గురించి నాకు ఏం కాదు కాని మ మ హెల్త్ బాగు ఉండది మళ్ల ఎం దర్శనం చేసుకోకుండా అయితది అట్లా నీరసం అయిపోతారు
అహా నీరసం అయిపోతది ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది ఐతది అని చెప్పి మీర ఏంటిదంటే ఆహా సా సమయం అనేది కొంచెం తొందరగా అని చెప్పి మీరు ట్రైన్ కనేసి ఎళ్తారు
సమయం అని కాదు పిల్లల హెల్త్ కూడా చూసుకుంటాను
హ పిల్ల హెల్త్ ఆయిన ట్రైన్ లో వెళ్ళడం ద్వారా చానా తొందరగా వెళ్ళచ్చు కదా గాండి
వెళ్ళొచ్చండి తొందరగా అంటే ఇంగ రెండు మూడు గంటలు కొంచెం ముంద అనుకో
ఆ ఇప్పుడు అక్కడ వెళ్ళ అక్క అక్కడ వెళ్ళగానే మరి ఉండడము వసతి ఎలా ఉంటదండి మరి అక్కడ
వెజవాడ పొయిన తర్వాత ఒక రూమ్ చూసుకుంటానండి బెజవాడ దిగినాంక నడుచుకుంటా గూడా వెళ్ళొచ్చు కాకపోతే మా దగ్ ఇక్కర కొంచెం బట్టలు వస్తువులు ఉంటాయి కదా అలాగే ఇలాంటి అవి మాదొరికే ఆటోలో వెళ్తామండి ఆటోలో వెళ్ళ గుడి ముందు దిగిన తర్వాత ఒక రూమ్ మాట్లాడుకుంటామండి స్నానాల గురించి సామాను లగేజు సద్రుకోవడానికి ఒక రూమ్ మాట్లాడుకుంటాము కిరాయికి అందులో సామాన్లు వెట్టి ఇంగ మేము దా సామాన్లు అక అందులో పెడతామండి ఆ లాక్ ఏసుకొని రూమ్ కు ఇగ మేము గుండంలో పోయి ఆవాడ రాసాట అక్కడ వేములవాడ రాజ అన్న కాడ గుండం ఉంటది వేములవాడ ఆ గుండంలో స్నానం చేసి ఇగ కొబ్బరికాయలు కొన్ కొనుక్కొని గున్నం కాడ కొట్టి పసుపుకొమ్మలు వేసి స్నానాలు చేస్తామండి
కారం ఇంకా చాలా మంది అక్కడ మన బద్ధి పోచమ్మ దగ్గర కూడా వెళ్తారు గదా అండి అక్కడ
ఆ గుండంలో స్నానం తడిబట్ట స్నానాలు చేసిన తర్వాత పరమశివున్ని ద‌న్ దర్షించుకొని కోడలు ముడుపులు కోడల మొక్కలు కట్టి త ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మద్ది పోషమను చేసుకుంటామండి
ఈ కోడ మొక్కులు కోడ మొక్కులు అంటే ఏంటిది అది ఎలా చేస్ కోవాలండి
కోడె మొక్కలు అంటే మన పరమశివునికి నంది వాహనము ఉన్నట్టు ఇష్టమైన నందివాహనంగా ఆయనకు ఇష్టం అన్నట్టు శివునికి ఆ నంది కావట్ ఆవు రూపంలో ఉన్నదంట దా కోడెలు అని అంటాం కోడ మొక్కులు అంటే ఆయన గుడి చుట్టూ తిరుగుతనే తో ఆనందం
అహా అంటే నందీశ్వరున్ని మనము గుడి చుట్టూ తింపడం ద్వారా మనము శివుని కి ఆనందం అన్నట్
ఆ మొక్కు చెల్లు వాట అయితది మనం కోరిక మేరకు అందరు కట్టరండి మొక్కుకున్న వాళ్ళే కట్టుకుంటారు
మొక్కుకున్న వారే కట్టుకుంటారు ఇంకా విములవాడలో మీకు తెలిసిన దాని ప్రకారం ఇంకా ఏమేమి అక్కడ అందుబాటులో ఏమేమి దేవస్థానాలు ఉన్నాయండి
ఆ అది వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాత మళ్ళీ రూము వస్తాం గదా అండి ము రూముకు వచ్చిన తర్వాత మళ్ళీ బద్ది కోచమ్మకు బోనం సమర్పించుకుంటాము ఎందుకంటే తీపి అన్నమన్నా వండుకుంటాము లేదా పసుపు అన్నమ్ అన్నా వండుకుంటాము పండుకొని దాన్ని బోనాన్ని పసుపు కుంకుమలతోటి పూజించి వేప కొమ్మలు బెల్లం శాక కాళ్ళు శాకాలు అన్నీ చేసి అమ్మవారికి నైవేద్యంగా కాళ్ళు శాఖలు పానకాలు అట్లా చేసి నేతి మీదవెట్టుకొని పోతా అంటే ఒక కోడి పిల్లను కూడా పట్టుకొని పోయి అమ్మవారికి దండం పెట్టి కడి చేసుకుని
ఇప్పుడిది ఇప్పుడిది కోడినా అక్కడ వండుకొని తినడమ్మా ఇంకోటి మరి మీరు వసతి చేసిన దగ్గరీకి వచ్చి వండుకొని తినడమ్మ
బోనము అమ్మవారికి బద్దిపోషమ్మ తలికి బోనం సమర్పించిన తర్వాత అక్కడ వాళ్ళు బండ కాడ కళ్ళు శాకాలు పోసి దేవునికి ఇనాదట అంటే ఎదురుంగ కోడిని కో కడేసి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మనం మళ్ళా వస తి గృహం కిరాయి ఉన్న రూమ్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వైట్ రైస్ చేసుకొని కోడిని కోడి కడి చేసుకొని చికెన్ వండుకొని తిని కాసేకు విశ్రాంతి తీసుకుంటామండి ఒక నైట్ అడ పడుకున్న తర్వాత మళ్ళీ తెల్లవ జమున వేమిలవాడ నుండి అన్ని సామాన్లు సదురుకొని కొండగట్టుకు బస్ స్టేషన్ కు బయలుదేరుతామండి
కొండగట్టులో ఏ దేవుడు ఉంటారండి అక్కడ
కొండగట్టు మీద కొండగట్టు అంజన్న నిలిచి ఉన్నాడండి
కొండ ఆ కొండగాట్ టు అంజనేయ స్వామి చాల భక్తి శ్రద్ధలతో వస్తార అండి అందరు అక్కడికి
ఆ భక్తి శ్రద్ధలు నియమ నిష్టలు నియమ నిబంధనలు ఉంటాయండి ఆంజనేయ స్వామికి
అక్కడ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు విములవాడలో ఉన్నట్టు అక్కడ కూడా గుండం ఉంటుంద అండి
ఆ ఆ ఉంటాదండి అక్కడ కోనేరు కూడా ఉంట దండి ఫస్ట్ చినాగ ఉండే కోనేరు కాకపోతే ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం పెద్దగా కోనేరు డే ఆ గుట్టకు గుట్టకు మధ్యల చాలా ఫ్రెష్ గా నీళ్ళు దాలాంగా ఉన్నదండి సేమ్ వేములవాడ టైప్ లో ఉన్నది మంచి ఉంటాయి నీళ్లు కోతులు అన్ని అందరు స్నానాలు ఇలా చేస్తారండి బాగా కొండగట్ట అంటే స్పెషల్ గా కోతులు ఎక్కువ ఉంటాయండి
ఇటీవల ఒక సినిమా హీరో కూడా వచ్చారు కదండి అక్కడికి సినిమా హీరో వారు వ వచ్చి కూడా వాళ్ళు కూడా మొక్కులు తీర్చుకున్నారు వాళ్ళు అనుకున్న ప ఆ అనుకున్న పనులు అయినాయి అని చెప్పి వాళ్ళు కూడా భగవంతుని దగ్గర ఆశీసులు తీసుకు న్నాం అని చెప్పి వాళ్ళు వచ్చి తీసుకున్నారు కదండి
తీకున్నారండి గత పది రోజులు
పది రోజుల ముంద అండి పది రోజుల ముందు అయితే ఇప్పుడు వెమ్ల వాడ కొండగట్టులో రెండు చోట్ల కూడా మీరు చెప్పినది ఏంటిదంటే రెండు చోట్ల కూడా పుణ్య మన గుండాలు ఉన్నాయి గుండాల్లో అక్కడ పుణ్యస్నానాలు చేయొచ్చు చూ కొబ్బరికాయలు కొడతారా అండి
గుండం లో కొబ్బరికాయ పసుపు
ఆ
మళ్ళీ దేవుని దగ్గర కూడా కొ డతము మళ్ళీ అందులో ఒకటి కొండగట్టు అ
హలో
బేతాల స్వామి కూడా ఉంటాడు కొండగట్టు అంజన్న వెనకాల
ఆహ బేతలుడు
ఆ బేతళుడు అలా మాత్ర నాన్ వెజ్ సమర్పించుకుంటు ఉంటాం కొబ్బరకాయలు కొడుతాము కోడి పిల్లలను మొక్కు కున్న ఇస్తారండి మళ్ళీ అందులో ఒకటి ఎంటకలు పుట్ట ఎంటికలు.
ఆహా
ఎత్తు బంగారాలు కూడా ఇస్తాము కొండగట్ట అంజన్నకైనా వేములవాడ రాజన్నకైనా ఇస్తాడు బేతాలు డన్ అయితే నాన్ వెజ్ వండుకొని తిని అడ ఉంటాము ఒక నిద్ర
స
ఏం అన్న అవుతే పారిపోతే పపోతే మనకు ఆచారం పా పాతకాలం అత్తమామాల నుండి ఇగ వేములవాడ అడంద తిరుగు ప్రయానము మేము ధర్మపురికి చేరుకుంటామండి.
ధర్మపురి దగ్గర ఏ దేవులు ఉంటారండి.
లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడు అక్కడ కూడా గంగా ఉంటది.
సరే అండి మీ సరే అండి. మీ మీకు మీ మీతో మాట్లాడి నాకు చాలా సంతోషంగా అనిపించిందిండి.
ఆ ధన్యవాదము అండి.
ధన్యవాదములు.